వినిపిస్తుంద అండి
వినవడట్ లేదు హలో
హలో
ఉమ్ వినబడుతుందండి చెప్పండి
ఏమి చేస్తున్నారు అండి ఏం లేదండి ఇప్పుడే తిన్నాం మీరు
ఇంకా తినలేదు మార్నింగ్ అంటే పొద్దుగాల తిన్నాము ఇంక ఇప్పుడు తినలేదు ఇగ తినాలి కొంచెం
అవున ఎందుకు ఇంత లేట్ మరి టిఫిన్ లేట్ చే చేసారా
లేదు టిఫిన్ పో పొద్దుగాలనే చేసినాము అంటే ఎనిమిదింటికి అట్లా చేసినాము ఇప్పుడు టుకీ అట్లా తిందాం అంటే రెండు గంటలకు అట్లా తిందమ అని
ఉ ఏం టిఫిన్ చేసారు పొద్దున
ఆ సేమియ ఉప్మా
అవున నాకిష్టం సేమియ ఉప్మ మేం పూరి
పూరి ఆ
ఉమ్ ఇప్పుడే టిఫిన్ క్లేష్ లో చి లంచ్ ప్లేస్ లో టిఫిన్ చేసాం
ఇప్పుడు టిఫిన్ చేసారా
హు లేట్ అయిందండి ఈరోజు కొంచెం వర్క్ ఉండే
అవున ఏం చేస్తున్నరండి ఇంకా
ఏం లేదండి ఇంకా మీరు మీకు వంటలు వచ్చా అండి
రాదండి వంటలు చేయడం తినడం మాత్రే వచ్చు మాకు
ఉప్మా ఎవరు చేశారండి
హాస్టల్లో పెట్టారండి నేను చేయలేదండి అది
అయ్యో హాస్టల్లో చేసారా
ఆ అవును మీరు ఇంటికడ చెసుకున్నారా
నే
అవున
ఏమి ఇష్టమండి మీకు టిఫిన్స్ లో
టిఫిన్స్ లో దోష
హుమ్మ్
ఇంకా పూరి అంటే చాల ఉన్నాయి
ఇవి ఇష్టం ఎక్కువ హుమ్మ్ దోస విత్ ఇప్పుడు నాన్ వెజ్ ఆ తింటురండి టిఫిన్స్ లో కూడా బాగుంటుంది కాంబినేషన్ ట్రై చేసారా పూరి ఉన్ని చికెన్ కర్రీ
ఆ పూరి చికెన్ కర్రి తింటాం కానీ దోశ చి విత్ ఆ దోశ చికెన్ కర్రీ ఎప్పుడు తినలేదు
అవునా ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారండి
ఏం దోశ తోట వామ్మో ఎప్పుడు టేస్ట్ చేయలేదు దు ఉంటామా
హుమ్మ్ బానే ఉంటదండి కానీ అల్వాటున్న వాళ్ళు తింటారండి
అవునా ఎప్పుడు ట్రై చేయలే ఒకసారి చూడ తినాలి
ఉమ్
ఉమ్
నాకునీ నాకు పూరి చికెన్ ఇష్ ష్టమండి ఫేవరెట్
బా మనకి అంటే పండగల అప్పుడు అదే చేసుకుంటాం కదా ఎక్కువ
ఉమ్ పక్కా ఉంటది పూరి చికెన్ బగారా
అవునవును మీరు డ్యాన్స్ బాగా ఏస్తారా అండి
ఆ చేస్తానండి కొంచెం కొంచెం
కొంచెం నాకు అంతగా రాదు కొంచెం కొంచమే వచ్చునాకూడా మీ అంత రాదు
అయ్యో నాకేం రాదండి ఎక్కువ మీరు నేను సేమ్ వునట్టే లెండి ఇంక
ఆ ఓహో ఈ మనిఫెస్ ఫెస్ట్ అట్ల జరిగినాయ కాలేజ్ లో
ఇప్పుడు ఉందండి మాకు కూడా ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అంటున్నారు ఒకసారిమో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు
అవును అవునా షాపింగ్ చేసారా మరి మీరు
ఇంటికి వచ్చానండి చెయ్యాలిగా చేసుకొని వెళ్ళాలి మెల్లిగ
ఊహు అంటే హాఫ్ సారి అట్ల కట్ట కుంటున్నారు డ్రెస్ లు ఎట్ల వేసుకుంటరు
సారీ టూ డేస్ ఇప్పటికి త్రీ డేస్ ఉండేదండి మూడు రోజులు జరిగేది ఇప్పుడు రెండు రోజులే పెట్టిండు కొత్త ప్రిన్సిపల్ వచ్చిండే మాకు
అవునా ఎందుకు రె టూ అంటే రెండు రోజులు ఏం జరగదు కదా అంటే చాలా ఉంటాయి కదా చేసేటీవీ
ఆ కానీ అదని టైం వేస్ట్ అవుతుందని చెప్ప చెప్పి ఎందుకు వృధా వయ్యడం ఒక రోజునే అని చెప్పి నేను టూ డేస్ కి చేసిండు అండి త్రీ డేస్ ని
అవునా అంటే ఫ్లాష్ మాబ్ అయ్యి ఉంటయి కదా అవన్నీ ఉన్నాయా కాలేజ్ లోనే చేస్తర అవన్నీ
ఆ చేస్తానండి ఫస్ట్ రోజేమో టెక్నికల్ ఉంటదండి టెక్నికల్ అయిపోయిన ఈవినింగ్ ఫ్లాష్ మబ్
అవున
నెక్స్ట్ డే ఏమో నార్మల్గా నాన్ టెక్ ఉండేయండి ఎప్పటికిీ
అవు ఉమ్మ్ తర్వత
నాంట ఎక్ండి నెక్స్ట్ లాస్ట్ డే ట్రెడిషనల్ డే అన్ని డీజనైట్ ఉండేయండి ఇప్పుడేమో ట్రెడిషనల్ నాన్ టెక్ అంత ఒకటే రోజు పెట్టేసిండండి
మొత్తానికి ఐతే అంటే మీరు చదువుకోవాలి కద దనేసి ఆవి వాటిని కుదించిండు అవును సెమ్ముంద ఏమైన
అంటే మాక్ లేదండి ఇప్పుడు టీసీఎస్ ఉంది కదండి ఎగ్జామ్
ఒకే ఒకే అంటే సార్ వాళ్ళకి కూడా తెలుసా
ఏమో మేము అనుకుంటున్నాం ఇంకా వాళ్ళు ఆయన ముందే టూ డేస్ త్రీ డేస్ కాక టూ డేస్ అని పెట్టిండు ఇప్పుడు మళ్ళా టూ డేస్ ని కూడా ఒక రోజు ముందుకి పెట్టాడండి సో ఈ ఎగ్జామ్ ముందని పెట్టిండేమో అని నేను అనుకుంటున్నా
క మరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెడితే బాగుండ కదా ఇంకా
అదే కాని ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదండి వాళ్ళకి ఏప్రిల్ లాస్ట్ లో ఎగ్జామ్స్ అంట
అవునా అంటే ఇప్పుడు టీసీఎస్ ట్వంటీ ఇరవై ఆరు తారీఖు అలా లాస్ట్ అన్నారు కదా
ఆ అవునండి. ఇరవై, ఇరవై ఒకటి, ఇరవై ఆరు ఇరవై ఇరవైదుకి డీజే నైట్ ఉండే అండి. రాత్రి కానీ కొ ఎక్కువ మంది ఎంజాయ్ చేయలేరు కదండి
అటువ అవును ఇరవై ఆరు తారీఖు ఉన్న వాళ్ళందరూ డే ఆ తేదీ వాళ్ళందరు ఎవరికి ఏం చేయలేదు గదా
చేయలేరని చెప్పి ముందుకు పెట్టినట్టున్నరండి నిన్న మా స్నేహితురాళకి కాల్ చేస్తే చెప్పింది ఎగ్జామ్ ముందని చెప్ప ఎట్లనో కాని చేంజ్ చేసారు ఇట్లా అంటా అని చెప్పి చెప్పారు.
అవున మరి మీరు ఎప్పుడు ఎళ్దాం అనుకుంటున్నారంండి కాలేజ్ కి
మాకు ఎగ్జామ్ ఉందండి ఇరవైతారీఖు రోజు రాశి అటే ఎళ్దాము అని నుకుంటున్నాను మ్మ్. మీరు రాస్తున్నారా అండి ఎగ్జామ్స్ ే అన్న
ఆ టీసీఎస్ రాస్తున్నాం అండి కానీ అంటే ఏంటిది ఇక మంచి మీరు ఎంజాయ్ చేస్తారు కదా మీ ఫెస్ట్ ని
ఉమ్మ్ ఎంజాయ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. మా ఇద్దరు ఫ్రెండ్స్ కి మాత్రం పాపం ట్వంటీ ఇరవై ఆరు తారీఖే వచ్చిందండి.
అవునా
మ్మ్ ఇంకా వేరే స్నేహితురాలుకి నా కు ఇరవై తారీకొచ్చింది. ఆమ్మెకి ఇరవై ఒకటి నాకు ఇరవై
ఎందుకు మీరు అంటే ఫ అంటే డేట్ పెడతారు కదా అప్పుడే అప్లై చేశారా దానికి
అట్లేం లేదండి ఈ స్నేహితు ఉత్తరాలు అప్లై చేసినంకనే నేను చేసిశాను కానీ నాదే ముందొచ్చిందండి అందరికన్నా లాస్టే చేశాను నేను.
చేస్తున్నారు మరి ఇంటి కాడ
ఏం లేదండి మీకెప్పుడుందండి ఎగ్జామ్
నాకు ఇరవై ఒక్కటికి ఉందండి.
అవునా దగ్గర్లోనే పడిందా అండి మరి
లేదు దీన్ని ఏమంటరు హయత్ నగర్ తెలుసా మీకు మీకు ఎక్కడ పడింది సెంటర్
ఇబ్రహీంపట్నం అండి లాంగ్ చాలా
నాకు ఇక్కడ హయత్ నగర్ లో పడింది నాకు ఎట్లా పోవాల్నో కూడా నాకు తెలియదు తెలుసుకోవాలి ఎవరిని అడగాలో అర్ధం కావట్లేదు
దగ్గర్లో మెట్రో ఉంటదిగా అండి
ఆ మాకు మెట్రో పక్కనే ఉంది. కాకపోతే అంటే అక్కడికి పోయినంకనైనా మళ్ళీ బస్సుకైనా ఆటోకైనా వెళ్ళాలి కదా
ఆ ఏప్పుడుందండి మీకు పొద్దున్న సాయంత్రమా మధ్యానమా
ఉదయమే ఉందండి
అయ్యో అయితేమీరు చాలా ముందు గెళ్ళాలండి.
అదే చూస్తున్నాయి ఆ ఎనిమిన్నర వరకి ఉండాలి అని చెప్పి అంటే అందులో వస్తది కదా మనకి
ఉమ్ అందులో ఉందా అయితే మీరు ఆరిటికి స్టార్ట్ టవ్వండి
ఇంకా లొకేషన్ తెలివదు కదా ముందే స్టార్ట్ గావాలి ఇగ అంటే ముందల అయితేనే బెటర్ ఇదన్నా
ఊమ్ అద్ ఇట్లా కూడా బాగానే ఉంటది కానీ, మరి అంత ముందు వెళ్ళినా కానీ టైం వేస్ట్ కదండి. రెడీ అయ్యి, మెల్లిగా సిక్స్ కి స్టార్ట్ అయితే, ఎయిట్ వరకు రీచ్ కామా.
తెలియదు కదా నాకు అంట అది ఎక్కడుందో నాకు తెల్వదు ఏ మాటకు ఇంగ నా ఒకవేళ పా ల ఉమ్ తెలుసుకొని మీకు తెలిస్తే నాకు చెప్పార అండి.
ఆ మా తమ్ముడికి తెలుసూ అండి అక్కడ ఏరియా అన్ అడిగి చెప్తానులేన్
చెప్పండి కొంచెం
ఉమ్ అరే ప్రిపేర్ అయ్యారా అండి.
ఏం ప్రిపేర్ కావాలి అంటే చదువుకోలేదు ఇంకేమో చదవాలిగా మొన్ననే ఇంటి నుండి వచ్చ వచ్చాను నేను కూడా ఎగ్జామ్ ఉందనే వచ్చినా
అవునా మరి అక్కడే పెట్టుకోపోయారా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు మీరు.
అంటే నాకు అంటే ఈ ఉగాది అప్పుడే వస్తది అని తెల్వదు కదా. మళ్ళీ మళ్ళీ మా ఇంటికా నుంచి అంటే వరంగల్ ఉంటది కదా అంటే, వరంగల్ సెంటర్ ఉంది కదా ఒకటి. కి వరంగల్ కి మేం పోవాలన్నా కూడా మాకు దూరమే అనమాట అంటే అంత పొద్దుగాల ఎవరు నన్ను తీసుకెళ్ ఇద్దరు అనేసి
అవునా
ఎందుకులే అది కూడా అంటే ఇక్కడన్నా పొద్దుగా లేసినా ఎట్లనన్నా పోవచ్చు కానీ, ఇంటికాడ వెళ్ళలేము అది పల్లెటూరు అనమాట.
మళ్ళి బస్సులు కూడా ఉన్నాయండి కరెక్ట్ గా అక్కడ
ఉమ్ అవును ఇగ మళ్ళీ అందరినీ బతిలాడాలి ఎందుకు కులే అనేసి
ఉహు ఏం కాదు లేండి ఇక్కడ దగ్గరే మీరు తెలుసుకొని
ఊమ్ తెలుసుకోండి హయత్ నగర్ లో మా కూడా చు చట్టాలు ఉన్నారండి పోతే అక్కడికి వెళ్ళి ఇగా చూడాలి ఇగ
ఆ లేకపోతే ఒకరోజు ముందే వెళ్ళి అక్కడ ఉండే వెళ్ళండి. అట్నుండి అట్టే మీకు ఈజీగా ఉంటది. మళ్ళీ స్ట్రెస్ కూడా ఉంటది. అప్పుడు వెళ్ళే టైంకి చేరుకునే వారికి.
అదే అండి చూడాలి. ఏమైతదో ఆ రోజు వరకే, అంటే మళ్ళీ ముందు రోజు అటే పంతొమ్మిదో తారీఖు ఈ సారి ఉగాది వచ్చింది కదా!
అవునండి మీకు ఇరవై ఒకరిగా ఉంది ఎగ్జామ్
ఆ అవునవును
రంజాన్ పండగ రోజే అండి
ఏంటిది అది రంజాన్ మీక్ మీకు కదా ఇరవై ఒక్కటి రంజానా
ఇరవై కాదండి రంజాన్ ఇరవై ఒక్కటి
అవునా అన్ని బాదలు మనసలక వస్త
హహు అదే అండి ఫస్ట్ ఇర్ ఇరవే అనుకున్నామండి కానీ వాళ్ళని అడిగితే ఇరవై ఒక్కటి అన్నారు. హల్డే సబ్ ఇప్పుడే పెట్టాడు వాడికి తెలీయదు కావచ్చు.
ఉ రంజాన్ అండండి ఇకా ఉను వాళ్ళు బాగా చేసుకుంట అవునులే ఎందుకు మరి అలా పెట్టాడేమో అసలు ఇప్పుడు అవ్వాల్సింది పో అంట అతే దాన్ని జరిపిండు కదా ఇంకా.
లేదండి ఏప్రిల్ లో అయ్యేది
అంటే ఏప్రిల్ కావాలి పదిహేను పదిహేనుకి మొదలైతాయని చెప్పిళ్లు
ఆ పదికి మొదలేద అని చెప్పారండి. కాని వాడేం చేశాడు. పదిహేను నుండి ఆ అడ్మిట్ కార్డ్స్ అవి రిలీజ్ చేసాడు పన్నెండుకేమో రిలీజ్ చేసిండు. రిలీజ్ చేస్తే ట్వంటీ నుండి పెట్ తాడు త్రీ డేస్ లో
అవునా తెలియదుయితే అంటే అప్పుడు పదిహేనుకి ఉంట ఉంటదేమో అన్నారు. అయితే పర్లేదులే ఇక మనం ఉగాది పండుగ జరుపుకోవచ్చు అని అనుకున్నాము. కానీ మళ్ళీ చేసిండు పోయిపోయి మాకె ఆయుర్వేది అంటే ఉగాది తెల్లారి వచ్చేటట్టు పెట్టేసిండడిగా
అవునండి ఎట్ కాకుండా ఊ ఇప్పుడు పండగ అయిపోయినాక నెక్స్ట్ డే వెల్లి మళ్ళీ రంజాన్ హాలిడేనండి, ఇంక మళ్ళీ నేను అక్కడే ఉండాలి హాస్టల్ల్లో ఇంకొక రోజు.
అయ్యోయ్యో
ఊ
స సరే అండి మరి ఉంటాను.
ఆ సరే అండి మరి తినండి ఇంకా బాయ్
ఊ ఊ ఉండాయి